ఆ హలో ఆ వినిపిస్తుందిమ్మా గట్టికి మాట్లాడు
గట్టిగా నే మాట్లాడుతున్నా ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది
మ్మ్ వాయిస్ కొంచెము స్లోగా వినిపిస్తాంది అందుకని
మ్మ్
హ్మ్
ఇక్కడ ఫుల్లు ఎండ అసలు
ఆ
ఆ
నేను అడిగినాను నేను మెసేజ్ చేసినాను ఆ పిల్లకి జోకి
ఊ
మెసేజ్ చేసి హ్యాపీ నువ్వు శివ పెళ్లి చేసుకున్నారంట కదా జో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అనేసి ఎవరు చెప్పారు నీకు నిజం చెప్పు ఎవరు చెప్పు పెరు అని అనింది ఎవరు ఒకరు చెప్పారు లే అని అంటే నువ్వు చెప్పు నిజం చెప్పు అని అనేసి అనింది సరే అని నేను సు సువర్ణ చెప్పింది ఏం మంచి విషయమే కదా హ్యాపీ మూమెంటే కదా
ఓహ్
ఆ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్బట్నా థ్యాంక్ యూ అనింది
ఆ అంటే ఇప్పుడేం చేస్ కొనేస్నారు కదా ఇంకా ఎవరు చెప్తే ఏంటి
చేస్ ఆ చేసుకునేసినారు వాళ్ళు అందరికి తెలిసేలా చేసుకోండారు లేేచిపోయి ఏం చేసుకోల
అంటే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్టెడా
ఆ పెద్ద బారనే కట్టి ఉండారే అవును నాకు షేర్ చేసింది ఫోటో
అంటే ఫోటో షేర్ చేసినాక నేను చెప్పేది అర్లాదు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఒప్పుకున్నారు వీళ్ళ క్యాస్ట్ వేరు వాళ్ళ క్యాస్ట్ వేరు కదా
ఏమో మనకేం తెలుసు
హు
ఉ
అదేదో తెలియని దానిలాగా షాక్ అయ్యి ఎవరు చెప్పినారా అని ఎట్లా అడిగింది
ఏమో మరి
ఎక్కడున్నారంట ప్రజెంట్ వాళ్ళు హు
ఉ
నాకు అది కాదు ఇప్పుడు వర్క్ చేసే తప్పు ఇప్పుడు ఆ పక్క పర్సన్స్ వాళ్ళు అన్నారు అందరిని అక్క అక్క అని పిలిచి మీరు మా అక్క అంటే చాలా పెద్దోళ్ళు అది ఇది అంటారు మరి అది అట్లా ఎట్లా చేసుకున్నారు కొంచమన్న ఇది లేదా
నువ్వు అడగాలి లేదా శివా నెంబర్ అడుగు
అదే ఇంకోసారి మెసేజ్ చేస్తేగిన అడగుతా
ఉంది శివ నెంబర్ పెట్టింది నాకు మౌని నా దగ్గర మిస్ అయిపోయింది అది నాది ట్వంటీ ఫోర్ తర్వాత డిసప్పరింగ్ మెసేజెస్ అది పోయి నట్టు ఉండాది
అదే కొబ్బరి నూనె పోసే పోసేది అసలు పోసేదానికి కూడా గ్యాప్ లేదు వాళ్ళు కుట్టేటప్పుడు డైరెక్ట్ గా ఇది ముక్కు ఇది ఉంటుంది కదా స్టోన్ ప్లస్ పోగులాక దనేసి కుచ్చేసి అది తిప్పేసినారు అట్లే
ఆ
అప్పటి అప్పుడు కూడా పైకి రాలేదు కొంచమే కొంచెం వస్తానింది ఇప్పుడు తనికి లేదు
అది బాగా స్ట్రక్ అయిపోయినట్లుండాది ఏ
ఎందుకు అట్లా జరిగేది
నువ్వు అప్పుడప్పుడు కదిలించుకుంటా ఉండాలి దాన్ని
ఆ
ఆ అప్పుడప్పుడు కదిలిస్తాంటే ఇదిఉండి ఉంటుంది నువ్వు కదిలియకుండానే ఉన్నావు కదా
ఆ
సో అందువల్ల ఏమన్నా అది స్ట్రక్ అయ్యంద ఏమో
వైట్ గా ఉనింది స్టోన్ పిలేసరి కుట్టిచ్చేసరికి పెయిన్గా ఉందని చెప్పేసి మామూలుగా ఆయింట్మెంట్ తెచ్చి పట్టిస్తే స్టోన్ ఎయల్లో కలర్ అయిపోయింది.
అది చూసుకో కొంచెం జాగ్రత్త మళ్ళ ముక్కులో గిక్కులోకి వెళ్ళిపోయిందంటే చూడు ఒక రెండు రోజులు ఆయిల్ వేసి కొంచెం బాగా లూజ్ అయిందంటే ఓకే లూజ్ అయితే తీసేయవొచ్చు దాన్ని లూజ్ అవకుండా అట్టే ఉన్నిందంటే వెం టనే హాస్పిటల్ కి వెళ్ళిపో
అంటే నాకు అట్లా అట్లా కాదు అది కుట్టించుకున్న దగ్గర ఒక్కోసారి నొప్పిగా ఉంది ఒక్కోసారి నవ్వ అయిపో నవ్వగా ఉంది
అ
ఫోన్ చేయలేదా ఎవరు ఫ్రెండ్స్ కానీ అట్లా లక్ష్మీ చేయలేదా
కి చేయలేదు మే మెసేజ్ పెట్టినా కంగ్రాచ్యులేషన్స్ పాప పుట్టింద అంట కదా అని అనేసి
ఆ
ఆ పిల్ల ఇంగా రిప్లై ఇయ్యలేదు
హ
ఉ బేస్
ఫోటో బెట్టు అని అడుగుదాం అనుకున్నా
ఆ
వేప్ మొనికా అక్క వచ్చేసి ఇప్పుడు యాడ పేడతారు ఫోటో
ఆ ఊన్లే ఆపరేషన్ అయింది గద దా బేబీ బయట రావాలంటే పిల్ల పాపం సిజిరిన్ అయిందంటా నార్మల్గా అయింటే బాగున్ను
అంటే నార్మల్ గాదా
నార్మల్ కాదంట సిజరిన్ అంట
హ్మ్మ్
ఉమ్మ్
ఆమంతా అసలికి వర్క్ చేయకోకోకుండా అనే అట్లా డాన్స్ లు వేసుకుంటా ఉండింది
హుమ్మ్
కనీసమ్ ఫోటో అన్ పెట్ట్ తే కనీసం చూసేదానికి అనుకుంటి
హ్మ్ం హ్మ్
ఈవినింగ్ ఏం చేస్తావు మళ్ళీ వంట
ఈవినింగ్ కి టిఫిన్ చేస్తాన్ మ్మా టిఫిన్ చేసుకుంటాను ఇడ్లీ గాని ఏదైనా పెట్టుకొని సాంబార్ కొంచెం చేసుకుందాము సాంబారు ఇడ్లీ కాంబినేషన్ బాగుంటుంది కదా సాయంత్రము అలా పిల్లల్ని కొంచెపు పో పార్క్ కి దీస్ వెళ్దాము అని అనేసి అనుకుంటా ఉండాను
హ్మ్మ్ పార్కు ఎక్కడ పొయ్యేది ఏ పార్కు
మా ఇంటికి దగ్గర్లో చిన్న పార్క్ ఒకటి ఉందిలే
హ్మ్
ఆ సో తీసుకెళ్దాము కొంచెము పిల్లలికి టైమ్స్, వాళ్ళతో టైం స్పె ఆ స్పెండ్ జెస్నట్టు ఉంటుంది, వాళ్ళు కొంచెం ఆడుకునే ఆడుకునేదానికి ఉంటుంది కదా ఎప్పుడు ఫోను, టీవీ అలా కాకుండా కొంచెం బై యటి ప్రపంచాన్ని అలవాటు జేస్నామంటే కొంచెం బావుంటుంది అని ననేసి అర్త్ ఎళ్దాము అన్ ననేసి ఫోను టీవి ఫోను టీవీ ఇంక ఇదే ఇంక వాళ్ళకి
ఆహ
హ్మ్ వేరే పనే లేదు. అ సో ఆ టీవీ నుంచి ఫోన్ నుంచి కొంచెం దూరం పెడదాము అనిననేసి అట్ల పార్క్ కన్నా తీస్ ఎళ్తే కొంచెం ఇదిగా ఉంటుంది కదా వాళ్ళకి
టికి హలో ఫామిలీ మొత్తమా పార్కుకి
ఆహా నేను పిల్కాయలు మాత్రమే
ఆ అంనే మీ అత్తగారు కూడా వస్తారేమో
వాళ్ళంత రార్.
ఆ
హ ఉ ఇంతా తిన్నావా నువ్వు
ఆ తిన్నాను జీవితా క్ వాళ్ళకు ఫోన్ చేస్నాను. చేస్తే ఎ కున్నాండే చెన్నైలోనే ఉన్నాను ఇంకా రాలేదు.
ఆ
అనేసన అదే ప్లానింగ్ చేసుకున్నాం కదా టెంపుల్ అనేసి
చెన్నైలో కూడా బీచ్చెస్ బావుంటాయి చూడు చెన్నై బీచ్ బావుంటుంది కద మా
చెన్నై బీచ్ అంటే చెన్నైలో బీచ్ బా బీచ్ బానే ఉంటుంది.
ఆ
కానీ నేను ఎగ్జామ్ అని చెప్పేసి వెళ్ళసినను కానీ అప్పుడు అంటే ఇప్పుడు ఎండకే తట్టుకోలేకున్నాము అప్పుడు అక్కడ అయితే ఎంత అదే చలికాలం అయినా కూడా ఆ ఎండ ఎక్కువగా ఉనింది అందుకని చెప్పేసి వెళ్ళలేదు కొంచెం లాంగ్ అ చెప్ప పారు బీచ్ అడిగిది తే
ఆ హా
అందుకనేసి వెళ్ళలేదు
ఓకే
ఆ
అ
అదే టెంపుల్ ఎ ఎట్లా వెళ్ళాలి ప్రాసెస్ ఇలా ఏం అర్థం కావడం లేదు అసలు అదే తిరువణమల
ఎన్ని సార్ చెప్పేద
ఆహా కాదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రైన్లు మార్నింగ్ టైమ్ టెన్ కి అట్లా ఉంటాయా టెన్ కి అట్లా ఉంటే పర్లేదు మరి బస్ జర్నీ అయితే ఫోర్ అవర్స్ మరి చఛార్జ్ ఎంత ఉంటుందో అంటే క
చఛార్జ్ దాంట్లో బస్సు అయితే టికెట్ త్రీ హండ్రెడ్ అ అట్టు ఉంటుంది
టూ ఫిఫటీ తీ త్రీ హండ్రెడ్
హ
హమ్ ఇవి టైన్ అయితే
ట్రైన్ అయితే నీకు ఫిఫ్టీ రూపీసే
ఇత్త నేనా
ఆ రిజర్వేషన్ లేకపోతే ఫిఫ్టీ రిజర్వేషన్ కొంచెం చేసుకుంటే హండ్రెడ్ రూపీస్
ఉమ్
ఉమ్
బయట పడుకుంటే బయట వేడి అసలుకి మే ముందు పక్కా వచ్చేస్త హస్ క బేసనా హరక్ లో ఈ రేకులు వేసా ఎంత ఫ్యాను అదంతా వేసుకున్నా కూడా సెగ అసలకి
ఆవును మాసేగ ఎక్కువైపోతా ఉంది ఇంకా ఇది కదా సమ్మర్ కదా పైన కాలిపోతుంది కింద కాలిపోతుంది అసలు తట్టుకోలేము ఆ మాకైతే ఇంట్లో మరీ ఘోరంగా ఉంది మా
ఏమి
అదే పైన రేకులు మాకు కూడా
అంటే మీకు మీకు మీకు కూడా అట్లేనా ఏసీ తెచ్చుకోవచ్చు కదా
ఏసి అది ఏం ఫస్ట్ మనము ఇల్లు ఇదిగా చేసుకోవాలండి కదా పిఓపితో కట్టుకోవాలంటా ఆ తర్వాత ఏసీ పెట్టి పెట్టించుకోవాలంట అట్లాగే పెట్టించుకున్నామంటే ఉండే హీట్ అంతా ఏసీ లాక్కోవడం వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందంట అది కూలింగ్ కావడానికి కూడా చాలా టైం పడుతుందంట
ఆ
ఆ సో ఇట్లా రేక్లుయితే బ్లూ రేక్. నేనా వూ. క్కురకము ఇవి నార్మల్ సిమెంట్ రే. కూల్ కదా ఇ సిమెంట్ రేక్ ఏంటంటే ఇంకా ఎక్కువ హీట్ ని ఇస్తాయి అనమాట
సిమెంట్ రేకులు అంటే
సిమెంట్ రేకులె అంటే నార్మల్ ఇ ఉంటాయి కదా రేకులు.
అంటే నార్మూల్గా ఉండే రేకులి పు హౌసెస్ కూడా బ్లూ.
ఇప్పుడు రేకుల్లో రెండు రక బ్లూ కలర్ వేరు బ్లూ కలరు ఒక రకంగా ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి జూడు రేకులు ఆ అవి వాటిని సిమింట్ రేకులు అంటారు ఆ వాటిని సిమెంట్ రేకులు అంటారు
మేము బ్లూ కలర్ వేసినామా అవి అయినా కూడా ఆ కొంచెం లైట్ గా వేడొస్తా ఉంది ఇంట్లో పడుకుంట.
లైట్ గా ఏం లేదు బాగానే వస్తుంది అది కూడా వేడి. తట్టుకోలేము ఇంకా పెరిగే కొద్దికి ఎండలు ఎక్కువగానే ఉంటాయి ముదిరిపోతాయి డిగ్రీస్ కూడా పెరిగిపోతాయి
అంటే ప్రజెంట్ మీరు ఓ ఓన్ హౌసే కదా
ఓన్ హౌసే మా
అంటే మామూలుగా పైన అదంతా వేసుకోకుండా జస్ట్ రేకులు వేసుకున్నారా.
ఆ రేకులు వేసుకున్నాము అంతే
ఆ అది ఇప్పుడుకైనా ఇబ
హిందీ ప్లాన్ చేస్తున్నాం ఇల్లు కట్టేదానికి చూడాలి హలో